హలో
హలో
ఉ చెప్పబ్బా
ఏం చేస్తా
ఖాళీగా ఉన్న హెయిర్ కి మొత్తం ఊడిపోతా ఉంది మొత్తం హెయిర్ కి అయితే మందారకాయి కలిపి పెడుతున్న
ఆహా ఉసిరికాయ తినట్లేదా ఉసిరికాయ
తింటున్నా కాని పొల్యూషన్ మన సిటీలో ఎట్లాలుంటద అబ్బా పొల్యూషన్ రచకా పొల్యూషన్ వల్ల ఇప్పుడు మన విలేజెస్ లో అనుకో కొంచెం ప్యూర్ గా గాలి వస్తుది పొల్యూషన్ ఏమి ఉండదుో బాగుంటది ఇక్కడ అంతా కొంచెం సిటీలలో మొత్తం మొత్తం పొల్యూషన్ ఏ కదా ఎయిర్ అంతా ఖరాబ్ అవుతుంది మొత్తం
మాది మా పల్లెటూ మాది పల్లెటూరే
ఆహా
ఆ వాతావరణం చాలా బాగుంటది ఇక్కడ
ఆహా
ప్యూరేరు
ఆ
ఆర్గానిక్ ఫుడ్
అ అది మెయిన్ ఆర్గనిక్ ఫుడ్ మెయిన్
ఎక్కడా మేము ఇది వాడం ఆర్టిఫిషియల్ అన్ని నచురల్ గా యూజ్ చేస్తా ఉంటాం ఇక్కడ
ఆహా
ఇక్కడ మీరు షాంపులు వాడతారు కదా మేము ఇక్కడేమో కుంకుడుకాయ ఉంటది కుంకుడుకాయతో మేము తలస్నానం చేస్తాం జుట్టుడదు మాకు
ఇక్కడ ఏం చేసినా ఏదైనా ఇప్పుడు ఊర్లల్లో కొంచెం కూరగాయలు కానీ ఇవి ఫ్రెష్ ఉంటాయి అబ్బా హెల్తీగాగా ఉంటారు అక్కడ మనుషులు
అవును అప్పటికప్పుడే కోస్త పసుకొని వచ్చి కూర వండుతాం మేము మాకు ఎప్పుడు ఏ ఫుడ్ కావాలన్నా అప్పుడే తెచ్చుకుంటాం మాకు ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి మాకు ఇక్కడ మా ఊర్లలో ఏంటంటే మాకు ఫ్రిడ్జ్లు ఉండడం ఇట్లా ఆ ఏసి చీలు అట్లా ఉండవు మాదంతా మేము ఒక కుండ కుండ తెచ్చుకుంటాం కుండ తెచ్చుకొని దాని చుట్టూ ఒక క్లాత్ కట్టి అట్లా వాట తడుతా ఉంటాం కుండ వా చాలా కూల్ ఉంటాయి అట్లా
అవును ఇప్పుడు ఊర్లలో ఎట్లా తెలుసా ప్రతిదీ ఫ్రెష్గా ఇప్పుడు ఊర్లలో గట్టల మీద మనకి దోసకాయలు దొరుకుతాయి గోంగూర ఇట్లా ఊర్లలో ఇట్లా దొరుకుతా ఉంటాయి మన సిటీలో మ వాళ్ళు మార్కెట్ పెద్ద మార్కెట్ పోయి పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్ పోయి చిన్న మార్కెట్ నుంచి మనకు అమ్ముకోని ఇంట్లోకి వచ్చసారి చాలా టైం పడుతా ఉంటుది
మొత్తా టైము అయిపోతా ఉంటది ఇంకోటి ఏంటంటే మాకి ఇక్కడ వాటర్ కూడా ప్యూర్ అనమాట మేము బావి బావి ఉంటది కదా భావి వెళ్ళ
అవును.
ఆ వెల్లు నుంచి మేము. డైరెక్ట్ తోడుకొని ఓచ్చి, అ రెండు సార్లు ఫిల్టర్ చేసేసి తాగేస్తాం. సిటీల. మో మినరల్ వాటర్ అంటారు అవి తాగి అయితే మాకు అసలు పడవు అనమాట అట్ల
అది బెస్ట్ ఎందుకంటే చూడు వాళ్ళు అన్ని పనులు చేస్తారు అసలు వాళ్ళు ఇ మనకి విలేజెస్ లో ఎట్లా అన్ని పనులు చేస్తా ఉంటారు బాడీ కూడా మంచి ఉంటది వాళ్ళు బట్టటు ఉతుక్కోవడం వాళ్ళే అంత రుద్దుకోవడం అట్లా వాళ్ళే చేసుకుంటారు పిల్ల ఏంటి వా మిషన్ లో వేసుకోవడం అలా చేస్తారు కాబట్టి బాడీ లో వర్క్ ఎక్కువ ఉండదు లావుఅయిపోతా ఉంటారు సిటీలలో అట్లా పల్లటూరులలో లావైన ఇంట్లోళ్ళు అట్లు ఉండరు ఎక్కువ.
మా ఫుడ్ కూడా. చాలా బాగుంటది పొద్దున్న మేము ఏం చేస్తాం అంటే, ఆ ఇవి పెరుగుంటది కదా పెరుగు. పెరుగులో ఒక. ఆనియను, ఒక ఉల్లిగడ్డ కోసేసి, ఒక్క మిర్చి కోసేసి, అంల్లా ఏసుకొని కలు. కని తినేస్తాం. అట్లా పొద్దున్న అది మా. టిఫీను. సిటీలో ఏంటంటే ఆ మొ. మొత్తం మైదా పపిండితో పొద్దున్నేదో మరి.
అవున్లే చపాతీలో పూరీలో ఏదో ఒకటి చేసుకుంటం, ఆయిల్ ఫుడ్డు.
ఎక్కువ ఆయిల్, ఆయిల్ ఫుడ్ తింటారు మా. అదంతా నేచురల్ అన్ అన్నమాట.. మాకేది కూడా. ఇట్లా ఆ సాయంత్రం పూట స్నానం చేసుకొని అట్లా పొలం సైడ్ అట్లా నడుస్తా ఉంటంటే ఇది ఆ చెరువుకెళ్ళి చల్ల. సుడి గాలివస్తా ఉంటదండి. మాకి ఇక్కడ వా ఏది. వెకిల్స్ కూడా ఏమి తిరగవు.
వికీల్స్ కూడా అవును ఆ.
మా దగ్గర పాలు కూడా, చాలా స్వచ్ఛమైన పాలు. మీ సిటీల్లో నేమో. త కొంచెం. అంటే నేను ఈ మధ్య విన్నాను, మొత్తం కల్తీ అని.
అవును ఉస్ పేపర్లలో ఇస్తున్నారు కదా ఫస్ట్ ఏమైందంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్ అని చెప్పి పోయిండంట చూపించుకోవడానికి తీరా చూస్తే వాళ్ళ ఊర్లో అందరికి అయ్యే ప్రాబ్లమ్స్ వస్తున్నాయ అని మొత్తం చెక్ చేస్తే వాళ్ళ హ్యాబిట్ స్ మన వాళ్ళ వాళెం తింటారు ఏం తాగుతారు వాళ్ళ హ్యాబిట్స్ అన్ని గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చూసుకుంటే వాళ్ళందరు తీసుకురు ఒక్కల్ దగ్గరె పాలు యూరియా వేసి వాళ్ళు పాలు తాగే స్తున్నారు ఆర్టిఫిషియల్ గా
మా దగ్గర అట్ల కాదు మొత్తం నాచురల్ అనమాట ఇంటికి ఒక గేద ఉంటది ఆ ఉంట వుంటది అట్ల ఎవరింట్లొ వాళ్ళు
ఇప్పుడు చూడు సిటీలలో ఏమైతుంటే, చెట్లుఎన్నీ ఎస్తే దానికి ఎంత కేర్ తీసుకున్నా అసలు తొందరగా పెద్ద గానే గవు, విలేజ్లలో ఏమైతదంటే, ఇప్పుడు కళ్ళపి వేస్తారు ఊడ్చి వాకిలంతా ఊడ్చి కళ్ళపి ఎయడం. అట్లా చేస్తారు కాబట్టి, ఓ ఆర్టిఫిషియల్ గా ఏం పెట్టకపోయినా నాచురల్గానే, ఇప్పుడు మనం అంట్లు బయటే రుద్దుకుంటారు, ఆ వాటర్ పోయి పోయి చెట్లు కూడా బాగా పెరుగుతాయి, చెట్లు.
అవును ఇంకో ఏంటంటే మా దగ్గర ఏ. ఏది అవ్. ఒక ప్యాడ్ ఉంటది కదా. ధాన్యమ. మేము ఆ చెట్లకి యూరియాలకి యూజ్ చేస్తాం అనమాట
అవున్ నవును
అది ఏది ఏ ది ఇట్ల కెమికల్స్ అన్నది యూజ్ చేయం యూరియ లాంటిది యూజ్ చేయమన్నమాట మొత్తం న్యాచురల్ మా ఊరు వరకు
అవును మా బావే వాల్ల ఊర్లో కూడా జాస్ స్తను గోబర్ గ్యాస్ గోబర్ గ్య దాంతో ఆ ఇట్ల పెండలో నీళ్లు పెడలో నీళ్లు కలిపి చిక్క కలిపిపోస్తే అది గ్యాస్ లాగా ఫా అయి గోర్ గ్యాస్ లాగా వ స్తుతిగా మనం గ్యాస్ కూడా మనం తయారవు తది అంటే కదా
ఆ గ్యాస్ కూడ తయారవుతది కానీ అది ఆ చాన న్యాచురల్ అండి ఇంకోటి ఏంటంటే మేము కట్టలు ఎక్కువ యూజ్ చేస్తాం న్యాచురల్ ఇగ ఆ సిటీల్లో ఏంటంటే ఆ గ్యాస్ మీద వండుతరు ఆ ఫుడ్డు
టేస్టీ ఉండదు ఎక్కువ కట్ల పొయ్యి మీద ఉండేది టేస్ట్ ఎక్కు కుండది
టేస్ట్ చాల బాగుంటదండి కొన్ని అయితే చెట్ల మీద దే ఆ కట్టల మీద కాల్చుకొని తింటాం
అవునవును నువ్ సంక్రాంతి అట్ట టైమ్ లో మీ మా బాబయ్య ఊర్లో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా కట్టెలో మనకి చలిమంట వేస్తాం కదా చలికి ఓకే మీరు అన్నట్టు చెనక్కాయలు దాంట్లో వేసి తింటా అంటే కట్టల్ పో అంటే చలికా ఆగుతా ఉంటారు అటు చెనకాయలు కూడా ఎగుతా ఉంటాయి దాంట్నే వేసుకొని కాల్చుకొని తింటారు అవి చాలా వేరే వేరే అన్నిీ ఊర్లలో నాటుకోళ్కి ఉంటాయి కదా అవి కోస్తే దాన్ని తలకాయలు కూడా దాంట్లో వేసుకుని వేయంచుకొని తింటారు
అవున అది చాల ఆ టేస్ట్ అసలు వేరండి ఒకసారి మా ఊరికి వచ్చినప్పుడు మీకు తినిపిస్తానండి డి ఏమైనా నాచురల్ నాచురల్
ఇక్కడ ఆ దాంతొ పోల్ వాలు స్థరాలు పండట్లేదని చాల మంది డు వెలు ఉంచకూడదు కదా
వలసపోతున్న్నారండి అవును
చాలా
కానీ అట్లా అన్ని ఊర్లు ఇవ్వండి ఆ ఆ
ఇటి ఉంటే వాటర్ న్నోళ్ళు అయితే కొంచెం బావులు అయి ఉనోళ్ళు చలో వేసా
ఇప్పుడు అంత డ్రిఫ్ట్ ఇరిగేషన్ అని కొత్తగా వచ్చ వచ్చిందాండి బ్రిట్ ఇరిగేషన్ ఏమైతదంటే వాటర్ అంతా ఒక్కడే విడ్చు పెట్టకుండా పైపుల్లో చెట్లు మొదలు ఉంటాయి కదా మొదలు వరకే వా టర్ డైరక్ట్ గా వెళ్ళి వాట్ టో మొదల దగ్గర పడుతుంది అనమాట దాని ద్వారా గ్రోతిింగ్ ఎక్కువ ఉంటంది వాటర్ కూడా ఇష్టం వచ్చినట్టు మొత్తం వెళ్ళిపోద అనమాట ఎంత వరకు యూజ్ అవుతుందో అంత వరకు అట్లాంటిక్ కొత్త కొత్త కొంచెం టెక్నాలజీ చేస్తే ఏమయిత దంటే పంట దిగుబడదండి వుంది అండి దిగుబడది అన్నది ఎక్కువ వస్తుంది అన్నమాట చాలా మంది రైతులకి కొద్దిగా అవగాహన అవగాహన అన్నది అవగాహన లేక దిగుబడి సరి తెచ్చుకోలేకపోతున్నారండి
ఆ నాటలలో ఫెస్టివెల్స్ కి ఏ ఎకు భాగత్
ఫెస్టివల్స్ కి నాటకాలు అవునండి మ దగ్గర ఆ సాయంత్రం పూట తెర చిన్నపాటి తెరేసి సినిమా సినిమా పెడతారండి అది ఆదివారం అట్ల అందరం ఊరంతా తక్కకాడా జాయిన్ అయ్యి అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ సినిమాలు చూస్తాం మేము చాలా సంబరంగా ఉంటదండి
అ అద అంతా స్పెషల్ అంతా
చెట్
పేరు పేరండి ఇప్పుడు సిటీలలో అంతా మార్నింగ్ పెళ్ళి అవుతుంది వస్తుండ్రు వాళ్ళే ఉండి పెెడతాను్ర ఎంట ఉ కానీ పల్లెటూరులలో పెళం అంటే సందడే సందడి ఇళ్లల్లో
ఒక సముందరం అండి ఎట్లా అంటే ఒక పండగ లెకు ఉంటది ఒక వారం రోజులు ఒక పదహారు రోజులు పండుగ అన్నట్టుకుంటదండి అంత బా చెతారు ఎ ఎవరింట్లో పెళ్ళైనా ఊరందరం కలిసి ద వారం ముందే వస్తారు వారం పెళ్ళ అయిన వారం తర్వాత
వా ఆ వారం తర్వాత లేదాకా అందరు కొ కొలం లాగ వేయడము పందిర్ లే ఎస్ సరగాదిలేస్తారు ఊర్లల్లో
పందిలేస్తారాండి
అ అ ఇప్పుడు అందరూ
సరే
మాట్లాడు సాయంత్రం అయితే కూర్చోని ఏ మాక్కువాలన్నీ మాట్లాడుకో
మా బ్రదర్ పెళ్ళి ఉంటందండి మా బ్రదర్ పెళ్ళుంటే ఉంటంది మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా ఒకసారిల్ల మా పల్లెటూరుకి వచ్చి మా వాతావరణం చూసి మా బ్రదర్ మ్యారేజ్ కూడా ఒకసారి చూసి వెళ్ళండి అండి
ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాము కదా మీ పెళ్ళికి కూడా వస్తావు
ధన్యవాదాలండి చాలా
ఉంటాన్న మరిబ్ బాయ్
ఒకసారి పల్లెటూరుకి వచ్చి ఒకసారి పల్లెటూరు వచ్చి మా వాతావరణం ఒకసారి ఖచ్చితంగా అనుభవించం అండి
చేస్తామండి అవసరమైన డాక్యుమెంటట్ కూడా స్త మ మత్తా మత్త విడస్ దేశ మొత్తం న్యూస్ద్త గ్రీన్
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
స సరే సరే
అందరికి చూపించగలరు అని మనవి
ఉంటాన్న మరి బాయ్
ఆ ఓకే బాయ్